ఈన్నే బడిలా ఉన్న క్రికెట్ ఆడదాం అంటివి వచ్చినా ఎవలు అవుపడ్తలేరు గ్యాంగ్ హరి వచ్చిండు
అవునా
ఆ
ఓ క్రికెట్ ఆడదాం అని ఒ వద్దాం అనుకున్నా కాని గి బాయి కాడ పనుండే ఇటు పడ వచ్చిన
చల్ల పడ్డది మంచిగా ఒక్కన్నే ఉన్న
ఆహా
బ్యా వత్తనం అంటాండు ఇడా
ఎప్పుడు
ఇప్పుడే ఏం లే సార్ ఇట్లా క్రికెట్ ఆడతా ఆ క్రికెట్ ఆడటానికి వచ్చినం ఇంక ఏవల్ రాలె నిజినయా
అవునా
ఆ
ఏం చే
ఏ వ సీతాపల్ కాసేపు నువ్వు మొ్తే
గిప్పుడేక్కడు ఉండరి ఆ ఎండాకాలం అప్పుడు కొంచెం కొన్ని నెల నెలల ముంద అంటే ఉండు
ఓ
హా ఇప్పుడే సీతాఫళకాయ కూడా ఏం లేవు
మ్మ్
ఈతగాయలే మొత్తం ఎండకు ఉక్కిపోతనయ్
ఆ మొన్న పని పోయి అత్తండ చూసినాన్ ఏవో ఒక్కటి తెంపుదాం అంటే అన్ని ఎండిపోయినాయ్ ఒక్కటి రుచి లేదు పసిలేదు
అవునా
ఆ ఆ కట్ట మీకి వెల్లిబోదన్న కటమే వెల్లొతానా
తిన్నావా మరి
ఆ తిన్న తినే ఇదు మీరు క్రికెట్ ఆడదామంటే ఇటు వచ్చిన
ఏమో పురాలోత్తునన్నారు నిన్న కూడా నిన్ చ్చినను ఒక అర్ధగంట సేప్ ఈ నే కూస్సున్నా ఎవ్వలు రాలే పోరగాళ్లు
మ్మ్ నిన్ననే బాయి కాడివేనా
రాకపోతే మనం బబ్బులు కానికి ఫోన్ చేస్తే వాడు వచ్చిండు గాని
ఆ
ఆ ఒకటి బ్యాట్ తెచ్చిండు ముగ్గురమో, నాలుగురమో అంటే ఇగ నార్మల్గా ఆడుకున్నాం ఇగ సింగిల్ సింగిల్
ఆ ఇప్పుడు పొట్టోడువాడు వాళ్ళ సాయిగాని తీసుకొచ్చా అని వోయిండా
ఆ బండి మీద అటే పోయిండు
ఆ
వాళ్ళు వచ్చినాక మళ్ళా ఫోన్ చేసి బ్యాట్ పట్టుకుని రా బ్యాట్ బాల్ పట్టుకురమ్మంట
ఆ
నేం కూడా బైకాని గెల్లా అంతలోత్త కాని
ఆ
ఎప్పుడు పోతాను మరి వరంగాలు
వరంగల్లు ఎల్లుండి ఫాలేను ఉన్నది
ఫాలేనునుందా
ఆ ఇది సర్టిఫికేట్ ఇత్తారట
ఎప్పుడు
మూడో తారీఖు
మూడో తారీగా
ఆ పొద్దు పొద్దుగాల ఎనిమిది గంటలక ఉన్నది ఏ ట్రైన్ ఎక్కాలో ఏమో పొద్దుగాలా
ఉదయాలు ఎనిమిదింటికంటే నీకు సాదవాన ఎక్కిన అందుతా ఉండదొ
అందులో కాకతీయే ఎనిమిదిన్నర యితాంది పోయేదానికి
హ్మ్ హ్మ్ లేట్ అయితది
మన వోయ మనం
ఆ అదే అదే
మ్మ్ ఇగ పోవాలె వెళ్ బీగాలు ఎయాలట
ఎం ఫా సర్టిఫికేట్ ఇత్తారా
ఆ మీ కాలేజోల్లు కూడా వత్తరు
బి సర్టిఫికేటేగా ఇప్పుడు
ఆ బి సర్టిఫికేటు సి సి వాళకు సీ ఇత్తాడు బి వాళ్ళకు బీ ఇత్తాడు
మొన్న ఎన్సీసీ పోతిరి గారా ఎక్కడి వెల్లవ్
ఉన్న అటు హిమాచల్ ప్రదేశ్
ఎట్లుందిరా
ఓ మస్తు ఉంద
ఇంతేనా
ఆ సమ్మర్ కు బెస్ట్ క్యాంప్ అది మంచిగా ఈత నేర్పిచ్చిర్రు వాల్లా
ఆహా
నాకు అవస లైఫ్ఫ్ జాకెట్ ఏస్కోనే బట్ తలాన్
భయం వాళ్ళకే ఉంటదిలే
ఆ మా సారు ఆడు నీ గంటొత్తది నా బొచ్చొత్తది అని మాట్లాడుతాండిగ
ఆహా
బూతులు మాట్లాడతాన్నడు
ఆహా
ఇగ నా చట్ అమ్మాయి వొచ్చింది
ఉమ్
ఆ మళ్ళ ఆమె తోటి వేరే కాలేజోల్లో ఆమెకు ఫ్రెండ్స్ అయ్యిల్లు వాళ్ళతోటి కొద్దిసేపు అట్లాగే ముచ్చట పెట్టినా వాళ్ళతోటి
ఆ
అది మోస్
షెట్ సెట్ షేప్ పెళ్ళిచేసుకోపొయినావారా ఒకళ్ళని
అన్న అంట నేముంది నా ముఖం చూసి అంటాల్లా ఏందో నాక్ అర్థం కాట్లే మా మా మాట తీరట్లున్నదా మరి అని
ఉమ్
ఈవు సార్గాడయితే డైరెక్ట్ ముప్పై సంవత్సరాలు పైకున్నోన్ లెక్కున్నావ్ నువ్వు క్యాంప్ కొచ్చుడేందంటార్రు
కోరెక్క మీ ఫ్రెండ్స్ లేరా ఎవరూ
ఉన్నారు ఉన్నారు వేరే అంటే మా కాలేజ్ నికలు నేనొక్కల్ నేను ఒక్కమ్మాయి యి అట్లా ఉరంగల్ని కెళ్ళి ఐదుగురుం పొయ్ నాం
మా కాలేజ్ లో ఎవులన్నా వొచ్చిళ్లా
మీ కాలేజోళ్ళు అటు పోయిళ్ళు ఉత్తరకాశి
ఉత్తరాఖండ్ ఆ
ఉత్తరకాశీ
ఉత్తరకాశి ఆ
ఊ ఉత్ ఉత్తరప్రదేశ్ వాళ్ళకు మస్తు ఎంజాయ్ చేసిల్లు మీ వోళ్ళే మా అసలు మేము పోవాల్సిన క్యాంప్ వాళ్ళు వేళ్ళు వాళ్ళు
అవునా
ఊ వాళ్ళై మొత్తం ట్రెక్కింగ్ కొండలు ఎక్కుడు
అదే అదే మా ఫ్రెండ్ గాడు ఒకడు పోయిండట చెప్పిండు మీరు కూడా ఆడికి గిట్ల పోయిల్లేమో అని అడిగినా
ఊ మేం పోయిందే మమ్మల్ని ట్రెక్కింగ్ అని పట్కపోయిర్రు గానీ తీస్కపోయినాక వాటర్ స్పోర్ట్స్ అని మొ త్తం ఇగ నీళ్ళళ్ల నే పండవేట్టిర్రు
ఇగ పండ కానీ మంచిగా పనిష్మెంట్లు లేవు ఎం లేవు పోవుడు ఈతగొట్టుడు వచ్చుడు
మంచిగా స్విమ్మింగ్ మనకు వచ్చు మనం ఎప్పటికి ఇక్కడ ఈతకు పోదాం క్రికెట్ ఆడతాం ఈ అన్నీ అలవాటనయి మనకు
అ మం
ఆ హా
అందరు ఒక్క దాంట్లనే
ఈ
ఆ అందరు ఒక చెర మన పూమ్ డ్యామ్ అని చెరువది పెద్దది
ఆ
మంచిగనే డ్యామ్ అది పెద్దగ ఉంది నీళ్ళ అయితే అబ్బబ్బబ్బా చల్లగ ఉన్నాయి
మంచిగా ఉందా
మస్తు ఉన్నాయి ఇప్పుడు ఎంత ఎండగొట్టిన సల్లాగున్నాయి నీళ్ళు అయి
ఊ హూ
ఇప్పుడు మా మొన్న పోయినాము చూడు బాయిల సేమ్ అ అట్నే ఉన్నయి గాని కింద కింది పోతాంటే సల్లగున్నాయ్ లోపడికి పోతాంటె సల్లాగైతానై అవి అవి పైన కరె కరిగో అంతే గదా
ఈ ఎండాకాలం చల్లగున్నలే ఇగ లోపటా
ఆ లోపటసల్లాగ ఉంది గానీ ఓ గంట షేపు అంటే ఉడు తోం
ఉ ఇగ ఎక్కువ సేపు కోట్టలేం లే కొట్టబుద్ధి కాదు
పొద్దుగాల పది గంటలకు పోతే మళ్ళా పన్నెండు గంటలకు
ఆ
మళ్ళా మధ్యాహ్నం వచ్చి తిని మళ్ళా రెండు రెండు యాభైకి స్టార్ట్ అయితే మళ్ళా నాలుగు యాభైకి
అవునా ఎందుకు మరట్ల
ఇగ అది టైమింగ్ అంతషేపు నీళాలన్నా ఈతగడతవ నీలెలా వంటవ నీ ఇష్టంగ ఇగ ఏం జతు అజ జై
ఆహా
ఆ ఎడిబడ అయితే ఇత నేర్చుకోవాలె
బానే ఉంది
ఓ పది మంది ఈతరణలు ఉంటే వాళ్ళు మధ్యనే డతాల ఇప్పుడు
హ్మ
మంచిగా రానళకి మంచి బెనిఫిట్ అయింది
అంతేలే
ఏ మా వచ్చిన వాళ్ళక లైఫ్ జాకెట్ కాబట్టి ఇబ్బందియింది కానీ
రావన వాళ్ళకిిందంటే మంచిగా ప్రాక్టీస్ అవుతుది నేర్చుకున్నట్టు ఉంటది ఇ అన్న ఉంటది కాని వచ్చినోనికి లైఫ్ జాకెట్ వేసుకొని కొట్టాలంటే మంచిగా అనిపియదు కొట్ట బుద్ధి కాదు మళ్ళీ ఎక్కువసేపు ఈత వచ్చినాదినీ కి
మల్ల లైఫ్ జాకెట్ ఎట్లా ఉంది మనలీని ముంచ చలేదు పైకి తేలుతంది
ఆ
ఇప్పుడు తదు ఇప్పుడు మ చేఛతి మీద ప్రెషర్ పడుతుంది అది మునుగుత లే
అదే అదే ఈత కొట్టారు వాళ్ళు ఎక్కువ
ఆ ఈత కొట్టడానికి ఫ్రీ గా నే పోతాం అది మొత్తంఛాతి మొత్తం పైకి లేపుతాంది చాచు మొత్తం నతది
ఆ
ఇక పేరు క్యాంప్ అయితే పేరు మంచిగానే ఎంజాయ్ చేసినాం మళ్ళా అట్నే బయట ఢిల్లీకి వచ్చినాక మళ్ళా ఢిల్లీలో అయ్యానే తిరిగినం
అదే ఫోటోలు దిగిలిగా మంచిగా ఆ ఫోటోలు దిగిళ్ళ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిళు
ఆ
ఎంత మంది పోలు మరి
మన తెలంగాణనికెళ్ళలి మొత్తం ఇరవై ఐదు మంది
తెలంగాణ టికలా
ఆ హఐదరాబాదుల పదిహేను మంది వచ్చరు మా కాలేజ్లో ఇద్దరు
ఇద్దరా బాయ్స్ ఆ
నీను ఒక అమ్మాయి అని చెప్పాలే
ఆ
మళ వాగదేవి కాాలజని కలవ క మాయి
మ్మ్ హ్మ్
ఎస్ఆర్ కాలా ఎన్నికలు ఒక అబ్బాయి మళ్ళా ఇది ఎన్ఐటి కాలజ ఎన్నికలు ఒక అబ్బాయి ఆ
సార్లు ఇంతామంది వచ్చలుు
సార్ ఒక్కడే వచ్చాడు
పై సార్ మీయ వల్లయ
ఫస్ట్ ఒక నాలుగు వేలు మనం కట్టుకోవాలి
ఆ
తరాతైమల్ల అవి రిటర్న్ పడతాయి
రికార్డుల్లో పడతాయ
ఆ అకౌంట్లా పడతయి
ఆహా బానే ఉంది ఇగ ఫ్రీగా పోయినట్టే ఇగ
ఆ ఇది రెండోది వేరే ఎస్టేట్ పోయింది
వేరే స్టేట్ పోయిందా ఇంకేంది ఫైనల్ ఇయర్ ల ఇంకోటి ఉంటది
ఇదే ఫైనల్ ఇయర్ ఇగ ఫైనల్ ఇయర్ ఐపోయింది నేషనల్ గేమ్
అంతేనా
ఆ అంతే ఇప్పుడు ఆర్మీ అటాచ్మెంట్ అన్ని నేషనల్ క్యాంప్ ల ఫస్ట్ వచ్చినాయి
అవునా
హ్ అందరు పోతాళ్ళు నేషనల్ క్యాంప్ ఇగ ఆర్ డి సి ఒకటి ఉన్నది.
ఆర్ డి సి పోతే బాగుంటది అంటగా
హ్ జనవరి వరకు ఆర్ డి సి సేలక్ట్ కావాలె ఇగ అది పెద్ద టాస్క్ దాని ఫిల్టరింగ్ ఉంటంది మొత్ త్తం
అదే మళ్ళు హ్ బాగుంటదంటగ మన ఆక్కడ
మీ కాలేజోళ్ళు తోపులాల్ల
అదే మా కాలేజీ నుంచేళ్ళి కంపల్సరీ ఒక్కరైనా ప్రతి సంవత్సరం సెలెక్ట్ అయితారు.
ఆ మీ దాంట్లో ఎట్లా అంటే ఆర్ డి సి పోయ్యేటోళ్ళు సపరేట్ ఉంటారు. కల్చరల్ పోయ్యేటోళ్ళు సపరేట్ ఉంటారు. ఇట్లా బెస్ట్ క్యాడెట్ పోయ్యేటోళ్ళు వేరే ఉంటారు. అంత మీద దంట్ల సపరేట్ సప రేట్ ఉంటారు ఇగా వాళ్ళ అదే చేసుకుంటారు. మా దాంట్ల ఎట్లా అంటే అం
మిక్సా
అంత మిక్సీగా ఎవడు పడతే ఆడు చేసుడే చేసూడు
హ్ హు
అ నువ్వు గిరిని పో నేను గిరి నీ పోతా అని లేదు ఇగ
ఉ ఉ అంతేనా
ఆ
అ
బ్రో ఒకసారి ఆర్ డి సి సెలక్షన్స్ ఇక్కడ మన కే యు లో పెట్టిల్లు మీ కాలేజ్ అమ్మాయి నా ముందు
ఎప్పుడది
ఆ ఎప్పుడంటే జూన్ లనే ఐనట్టుంది. ఆ జూన్లోనే పెట్టిళ్ళు మీ కాలేజ్ అమ్మాయిలు చేతులు మొఖాల నా మొఖం దగ్గరకు వచ్చింది.
ఆహ్
ఇ నాకు డ్రిల్ సక్కగా రాదు. నేను చేతులు ఉహ్ నేను చేతులుపుతా అంటే ఆమెకు తాకుతాంది. ఆమె ఒక్కటే ఇగా
ఆహా ఇగా అంతే లే అప్పుడు ట్రైనింగ్ అప్పుడు కా నే అయితదిదో ఒకటే అయితేనే ఉంటది.
ఉహ్మ్ ఈ పాపం ఈ ఆమె నా వల్ల ఆమెది పోయింది. ఊకే చేతులు గుద్దుడ అయింది. ఆమెను ఒక నాలుగైదు రోజులు చూసి నువు సార ఆడు ఆ
ఫోన్ వోత్తాంది నేను మల్ చెత్త తి
సరే
ఆహ్